ఆ
హుమ్ ఎమ్చేత్తాల్రా
ఏనకా ఇప్పుడేగా తినీపిచ్చి చేయికడుకున్న
తిన్లే ఇంకను
నేను పిల్లో అక్క బావా ఫోన్ చేసినా ఇప్పుడే ములుగు రోడ్ల ఉన్నాడట లేట్ అయింది ఇవాళ
ఉమ్
ఇప్పుడు మన బస్సు ఉంటదా అంటే ఉంటది అంటడు తొమ్మిది నరకు బస్సు ఉంటది లేకపోతే టాటా యిస్ ఎక్కిరా మారే అంటే సరే అను నువ్వు లే
ఐనా దేనికైనా పైసలు పెట్టుకొని వచ్చుడేనై
ఆ దేనికైనా చార్జ్ కదా కావాల ఇగ ఇది బస్సు అయినా కదే డెబ్బై ఎనిమ్ తీసుకుంటళు టాటా యిసైనా గదె డెబ్బై ఎనైబై తీస్
ఆ మరి దానికి బస్సుకు వచ్చే బదుల్ సప్పుడేక దేనికన్నారమ్మన్
ఆ వత్తడు కాని అట్లా వేట్చేయడు దీనికోసమే చూడాలని చూడడు ఏ బస్ వచ్చిన పెద్దగా ఆ కొంచెం ఇయాలా బండ్లు వచ్చినయాటా పెద్ద పెద్ద బండ్లు పోయినయ్ అవి పోయి ఆపీస్ కాడ రాపిస్ పోన సరికిలే ఎదై
ఆహా
ఉంటంట నవా దగ్గరవాట్టు పెంత ఒక గంటలప్పుడు
ఆ అటు పోయ బండి తీసుకొని అచ్చేసరికి
అంటే బండి ఇప్పుడు బావ దగ్గరే ఉంది గదా
స్కూటీ స్కూటీ ట్రైన్ కొత్తాం
ట్రేన్కి వస్తాండా ట్రైన్ కే పోయిండ అన్న ఎట్లా అన్నమయి కోస అనుకో
సార్ వాళ్ళ కార్ ఆ వాళ్ళని అక్కడ వదిలిపెట్టి అయిగ లేట్ అయితే ఒక్కదని ఉన్నానని ఒత్తాడు అన్నట్టు
ఆహోహ
అట్లా మళ్ళీ తెల్లారనా లేచిపోతాడు స్కుటీ ఉన్నదరా
మరి నేర్చుకోవచ్చు గాను
ఆ మస్త్ నేర్పుతాడు బావ
అయ్యో
దాబన బ్యాండ్ వేసుకునెటన్న పోతే నేను
నువ్ అన్న నువు పోతావన
నేను పోతున్నాను రెండు ఇగ రెండు పోతాయి నేను నేను పో న గాని బండోత్తది గదా నాతోని
వామ్మో బం బండికి దెబ్బ దాకుతాయి అనుకుంట నడవసావా
పోగట్లా నేర్పియమంటే నువ్వు ఫస్ట్ దాన్ని న్ని నిలవెట్టి ఆటు ఇటు దిప్పు తర్వాత నేర్పుతా నేను అన్ను అంత ముందు స్కూటీ లేనప్పుడు వేరే వాళ్ళ బండితోని రెండు సార్లు నేర్పించిడు ఆడికే ఎక్కువ అయింది ఊ అది మ ల మస్తు వెయిట్ ఉంటాందిరా బండి
సర అవన్నీ ఏసకచ్చినపుడు ఇశిరా
ఆ రెడ్ కలర్ మెరూన్ ది ఉన్నది చు అద అదే ఆ అప్పుడు చెట్టి హాస్పిటల్ హాస్పిటల్ ఉన్నప్పుడు తీసుకోచ్చు
అదే ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు చూసినా అడిగుతే అక్క వాళ్లేదఅని నా నువ్వంటే నాకు గుర్తుకచ్చింది ఫ్రైడే అని ఎక్కడ పెట్టిండండి బొమ్మలు అవి
బస్ స్టాండ్లా
బస్టాండ్ల హ ఇప్పుడు ట్రైన్ కాడ ది గి మళ్ళ ఆటో వ ఎక్కి పోయి బస్ స్టాండ్ లో పోయి అవి కోన్ రావాల్నా పదకొండయి ఇద్దరు వచ్చసరికి
ఆ కాదరా
ఆ
పదిన్నర అయితే దిగవచ్చు ఆ తొందరనే ట్రైన్ కె కదా వచ్చేది ఎంత ఎంత సేపట్లో అడిపోయి బండి తీసుకొని వచూడేనా
మూడు సంవత్సరాల
ఇ ఆడ పోతే ఓ పాన్ వేసుకొని వస్తాడు ఆడ దోస్తులు కళ్తే ఆడ ముచ్చట కూడా పెట్టోత్త
ఓహో
అ
ఇప్పు వండల బాగా వండలే
అంటే అన్నం ఉన్నది కూరున్నది రెండున్నాయి
అన్నం కూరన
ఆ ఏ పొద్దున అందితే పొద్దున సాయంత్రం అయితాంది
ఇప్పుడు బా బాబాయికి బాబాయ్కి కుట్లు సోమవారం ఇప్పుతా కూడా ఏం చెప్పలేరు సోమవారం అన్నా శుక్రవారం అన్నా రమ్మన్నరా
ఆ సోమవారం రమ్మమన్నారు సోమవారం వచ్చినాక మళ్ల శుక్రవారం రామన్నట్ట మరి సో సోమవారం ఎందుకు రమ్మన్నారో అర్ధం కాలే
సోమవారం వచ్చినాంక అహ సరే సోమవారం పోయినాంక వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ దా కుట్లను చూసి ఇంకొ రోజు రమ్మని చెప్పాలి కదా
ఆ అట్లా చెప్పలేదు రెండు రెండు సార్లకు రావా లారా అన్నారాట
రొండు సార్లకు రావాలని చెప్పిల్ నటన
హ్మ్ ఒకటి సోమవారం ఒకటి శుక్రవారం రెండు సార్లు రావాలన అన్నారట
కానీ నా సార్ చూడలేదు ఇక బయట వాళ్ళే చూసిళ్ళు
ఆ బయట బయట వాళ్ళ చూసిల్లు
బయట వాళ్ళే చూసిల్ల
బయట వాల్లే చూసి చూసీల్లుగావచ్చు ఇ సార్ లేడ అని అన్నారు కదా వాళ్ళు ఆసిస్ చార్లు వాళ్ళు ఉంటారుగా వాల్లుగూడ స
మావయ్య ఐతే మంచిగా ఉన్నాడు కద నువు చూసిన్వు కదా
ఆ మంచినే ఉన్నార్ర మంచిగానే ఉన్నాడు కనుక పైపులే దిత్తే ఏం లేద అంటాండు మంచిన ఉన్నాయి కుట్లు కూడా మానినాయి అన్నారు రానా అని అన్నాడు
మరి ఇట్లా షర్ట్ వేసుకోవద్దాన్న పైపులు ఉంటే వేసుకుండండ
ఆ టీ షర్ట్ వేసుకుంటాండు ఇప్పుడు స్నానం చేసేనట్టు ఉండదు కదా రా అవ్ అ కాకపోతే బట్టలు మార్చుకుంటాడు కావచ్చు గానీ
కుట్లు కదా అక్క పెద్ద కుట్లు గదా
ఆ ఇబ్బంది అయితది మళ్ళా అది టైట్ గుడా ఉండొద్దాయి బట్టలు
అదే
హ టీషర్ట్ మీదనా ఉండే అన్ని షార్ట్ వేసుకుంటాండు టీ షర్ట్ వేసుకుంటాండు
కాాలేజ్కున్నట చల్ సన్నా
హు కాలేజీ కి కూడా
ఇ గావనఐతే క మీషన్ కేత గగవి కొనియ్యవ మెషిన్
కొనిమనాలే ఇగ బతిమలాడుకోవాలి
బతిమలాడు బతిమలడు కో కొని అ నేర్చుకో నేర్చుకోక్క మిషన్ నేర్చుకో ఏదంట్లో యూజ్ అవుతుది కదా మనకి
అదే కదా వచ్చే ఇప్పుడు బాబు కూడా మొదటి నుంచి చెప్పేది కదా నువ్వు చేసుకో కొనేకి డబ్బున్నయి వస్తా నువ్వు నేర్చుకో అని అంటాండు నన్
నిన్నప్పుడు చూసిన చూసినవ్ కదా నీక్ నీకూడా ఐడియా వస్తది కదా ఏదైనా కుుట్టడంమయినా ఎధైన
నేర్చ్కుంట డబ్బన్నత్తదరా కనీ బాద స
బద్దగామ అంటే మనది మనం నేర్చుకోవచ్చు కదా ఇక మనది మనం కొట్టుకోవచ్చు కదా మరి మనం మనది కుట్టుకోవచ్చు
ఇగాదే సూతానా
చూడు చూడు ఇకైతే ఇకనే ఏంటి అ బాధపడేది కానీ ఒకసారి అయితే ఒకసారి అడుగు బాగు
హు అదే బాబాయ్ షాప్ లోకి పోతే వస్తున్నాంటే నువ్వు షాపులో పని చేస్తావా ఈడయేస్తావా ఆడయేస్తావా అని బాగుంటారు
ఇక షాప్ లో చేసి
ఒక అడికి పోవద్దు ఏ పని చేయద్దు
అ
అ అట్లా
మరి వాళ్ళు కూడా అక్క తక్కువయిన అన్న మళ్ళ
ఎవర్లు అత్తమ్ అత్తమ్మది ఎంతసేపు ఉంటది అలుగు అత్తనా ఆమె గట్టన్నా నాలుగైదు రోజులు అలుగుతుది బువ్వ తినదు ఏం తినదు అయ్యో ఇగ బ్రతుమలాడుకోడా ఉన్నక్ ఫోడకాడా
బ్రదర్ గదే మరి మళ్ళీ మీరు ఫోన్ చేసిండా మా నాన్నకు
ఎమో ఇగా నేను చెప్తే ఎత్తడ అరబ్ బావ నేను మొతుకొని మొతుకొనిప్పడకు నేనే ఇంట్రెస్ట్ పెట్టి నువ్వు ఇట్లా చెయి అట్లా చెయి ఫోన్ చెయి అని అంటే ఇగ ఎత్తడు
ఆహా
కాకపోతే ఆయన గుర్తుకు వస్తా ఎత్తినప్పుడు ఎత్తాడు అంతేగాని ఆయన పట్టీ పట్టీ చేయడు ఆ వాళ్ళకైనా మళ్ళా నేను చెప్ పది నాళ్ళు చాల నా నన్నే అంటాడు మళ్ళా మా వాళ్ళని చూస్త అది చెస్తాం అని అంటాడు నన్నే నేను చెప్పేదాకా ఆ నేను నేను చెప్పేదాక ఇక చేయడు నేను చెప్పేదాక అది చేయడు కాని మళ్ళ నువ్వే అది చెస్తాను అని అంటాడు నన్ను హు మంచిగా ఉంటాయి వాళ్ళు ఏం ఎందుకు చెస్తారు
మనం ఎందుకు చెప్తాం
హు అట్లా అనిపిస్తది వాళ్ళకు
అందరు మంచిగా ఉండాలి అనుకుంటాం కదా
ఆ గట్లుండదు గిట్లుండాలే అట్లా చేయాలంటే త్తమ కూడా వచ్చి ఉండమంటే
సప్పుడెకా మిషిని మిషన్ కొనియకపోతే గా యిగ మన అదే జనరల్ నాలెడ్జ్ లాగా బుక్స్ అన్న కొనియ్యవా అది కూడా గా ఎగ్జామ్స్ పెడితే అదన్న చదువుకుంటది అని సేప్పు లేకపోతే
ఇగ అది గ్రూప్ వన్ కప్పుల చేతనే ఒక ఓ బుక్ కొనియ్యలేదు
ఆ ఇప్పుడు మల్ల పడతాయట అక్క మల్ల నోటిఫికేషన్లు పడతాయంట
పడతాయటన
ఆ ఇప్పుడు పడతయట పడితే చదువుకోరాదిగా నాకంటే ఈమతోనే పాపతోనే సరిపోద్ ఫ్రీ గుంటే చదువుకోవచ్చు కదా
ఏమో ఎద్దు ఉన్నోనికి బుద్ధి లేదు బుద్ధి ఉన్నోనికి ఎద్దు లేదు అన్నట్టు అయితాను
సరే పో చదువుకో
వేర ఎట్లయితే ఏ బావ దేనికి అప్పులని సత్తదా తీయరాదు అంటడు ఏమన్నా అంటే
ఇగ అట్లా అని ఎందుకు అనుకోవాలి
ఇగో టైము ఒకవేళ ఎవల టైం ఎట్లున్నదో తెల్వదు బై లక్కులో తాకోచ్చు మనకు వచ్చినా రాకపోయినా అది మన అదృష్టం ఉంటే మనకు రావచ్చు కదా
బెటర్ కదా
అట్లా అంటే ఇగ నీకొత్త ఓత్తదా ఇదొత్తదా అదొత్తదా అని అడ్డ పుల్లలు యేస్కుంట కూసుంటడు
ఇ అట్లానీ కాదు కాని మనమే ఇప్పించుకొని చదువుకోవాలి బుక్కులు కొనుక్కోవాలి
ఆ చెప్తే వినరు అప్పుడు అనంగా అనంగా అనంగా నా గ్రూప్ కూడా అప్లై చేయమంటే బాపే అప్లై చేసిండు
పెద్దబాపే అప్లై చేసిండు
ఆ పెద్దబాపు అప్లై చేసిండు బా పెద్ద బాపే తీసుకొని పోయిండు ఆడికి
ఇప్పుడు మీది భూపల్పల్లి డిస్ చికెన్ దొసే కద్ ఆ మీది అది అంగన్వడి కూడా అయితే తొందరగా బా పోస్టులు ఉన్నాయ్ ఆడ
ట్రాందు కని అప్లై చేస్
చేసుకో చేసుకో అటూ చానే ఉన్నాయి మన ములుగు సైడ్ తక్కు ఉన్నాయి కాని అటు సైడ్ ఉన్నాయి మంచిగనే
అటు ఉన్నాయి అట్ అటు ఉన్నాయని అంటేనే బాప ఫోన్ చేసిండ ఏదన్నా జాబులు గిట్ల పడితే బాప ఫోన్ చేసి చెప్తాడు ఆ ఎందుకంటే ఆడికి అందరు టీచర్స్ వత్తరు కదా టీ టీచర్స్ ఒత్ ఇరు మనపై అక్కడ పేపర్ వేయించుకుంటాడు కాబట్టి తొందరగా తెలుత్తది అన్నట్టు
పేపర్ ఎయించి కోంటడ్ కదా
కొనుకుంటాడు అక్కడికి వచ్చిన వాళ్ళు పేపర్ చదువుకుంటా కూర్చుంటరు
ఇ వాళ్ళ ఒలిగలువగ్క్ లో చదుకుంట కుసుంటరు టారు కదా
చర్లే ఒత్తరు మళ్ళాడికి ఆ అట్లా అన్ని ఆ అన్ని తెలుతాయి అందుకే ఫోన్ చేసి అప్లై చేసుకో అని చెప్తాండు
చేస్కో జేస్కో
ఆ అన్న అట్లా చేేసి నువ్వు ఇట్ల చేత్తన్నావ్ అనీ అంటాడునావ అని అంటాడు మళ్ళా
ఈ జూన్ల మర్దేడంట
అయితే
ఈ జూన్ లో పడతాయంట జూన్ లాస్ట్ వరకు ఓకే అవుతాయ్ కదా నైజరి
ఆంగనోడ గదే అయితది సరే రా ఆ సరే